హలో అలో ఆ వదిన ఆ వినపడ్తాంద్ ఒదిన
ఇంత సేప్ వినపడలేద్ గదా అని
ఆ
ఏంజేత్తార్రు
ఏమ్లే కాలి
గిప్పుడయిపోయింది పండ్గ పని
యాడా ఇంకా మా అక్కని ఇల్లు దులుపుద్ దాయే అంటే గాలేత్తలే మామీ షెట్టు కిందినుంచి
మ్ హ్ మర్కు ఒచ్చి మావిడ్ షెట్టు మీద పడితే ఏం చేత్తవ్
అదే చూత్తాన ఏం లే ఒక వన్ అవరు కోతుల్ ఒక వన్ అవర్ రాకుండుంటే టకా టకా బోయి పైకెక్కించలేదు ఏం లేదు అన్ మంచిగ మా అక్క పైన ప్లేస్ ఉన్న కాడ వరకి దులిపి ఆసజ మీదున్నయే ఒక మూల కంటే అ గోడలక్ సుట్టు మూలలక్ న్నాయ్ దులిపి దులిపేషీ కింద ఊకి ఊక్తే ఇగ మాక్ కన్ నీటెన్క్గాక్ పంపితే నేన్ ఇల్లు దుడిత్తె అయిపోద్దాన్ చూత్తాన్నం
మ్ హ్ జరా ఈ రోజ్ మీద్ అయిపోద్దిగా రేప్ మీ పండగ అయిపోయినాంక మధ్యాహ్నం పూట ఖాళీగుంటె జర నాక్ హెల్ప్ చేయరాదురుచ్చి పండుగాడుగుంటే నేను మాట్లాడ్ కుంటా జదురుకుంటా
ఫండు నామా కాడ్దోలు ను
అన్ననుండమంట ఒక మాటా అన్ని బతిలాడుకుంట ఈరోజ్ సాయంత్రం దగర గుసోని బతిలాడుకొ కాళ్ళు మొక్కి ఏదో ఒకటి కొనిత్త బీరో ఏదో కొనిత్త అన్ మొక్కుకుంటా
మ్ హ్
ఇగా ఏమంటర్ బతిలాడుకొన్ రేప్ ఒక్క రోజ్ ఉండమంట
అన్ననుండమను అహా అన్ననుండమను మీ మా దగ్గర పం మేమ్ పండుగ ఉంచుకుంటాము ఒక వాటర్ బాటిలు రెండ్ మూడ్ చెరీలు ఏమన్నా తినేటియ్ ఉంటే పా ఇయి ఇత్తే మంచిగా ఉంచ్ తా నిద్రొత్తె ఒకళ ఫోన్ చూపించుకుంట పండపెడతా
గంటల అయిపోద్ది ఇద్దరం ఉన్నం అనుకో టక్క టక్క తీసి తోమి కడుగుతాం గంటల అయిఫోద్ది ఏముండదు అంత ఎక్కువ చెత్త గుడ లేది ఎందుకంటే మొన్ననే మేమ్ పెద్దోళ్ళ పండుగ జేష్ణంగా అప్పుడు మీరు ఆ రొజ్ ఆ దేవుని దగ్గర పోయినప్పుడు పెద్దల పండగ చేసినాం చూడు ఇలా జనవరిలోనే మొత్తం దుడు సిన ఏం లేదు అంతా చెత్తా
కానీ ఏందంటే పండగ కాబట్టి
పండగ కాబట్టి దులుపుకోవడం అంతే ఇగా ఏమో అన్నని అంట బతిమిలాడతా మరి ఈరోజు ఏం చేత్తరో సూత్త
మా మామిడి చెట్టు మళ్ళా పూత పూత్తాంది
హ్మ్
ఇగో పూత పూత్తాంది కాదు ఆహా ఇవి పెద్ద చెట్టు వేస్ట్ చిన్న చెట్టు నీళ్లు కొడతాను కదా మంచిగ ఆకులు నీటిగా ఉన్నాయి మంచిగ ఉన్నాయి పూత పూత్తాందిట పైన మొత్తం పూతే ఉంది మళ్ళా
ఊహూ
నిమ్మ చెట్టు కొసకెళ్ళింది ఆ కొమ్మ మంచిగా పైకి పోతే కింద కొమ్మలన్నీ నరికియి యెచ్చు మంచిగా
హ్మ్
కంటే మామిరి చెట్టు అంటే మామిరి చెట్టు కంటే నిమ్మ చెట్టే పైనకి వస్తుంది
ఊహూ
అల్లనే కలిసిపోతే మంచి కోతులు కూడా ఎక్కువ ముల్లు గుచ్చుకుంటాయి కదా
అందుకా ఆ చెట్టెక్కువ కట్టలేము
ఎక్కువ ఎత్తలేవా ముల్లులు గుచ్చు
మీ నిమ్మ చెట్టు మొత్తం వంగి ఉంటది
అది పోయా వచ్చే సంవత్సరం వచ్ అందుకు కోసం నీళ్ళు కొడతాన్నా వచ్చే సంవత్సరం కిందిది నరికేత్తా అన్నది
ఊ మంచిగా నరికి పైకి పోతే కాయలు మంచిగి తి కింద కిందనే ఉంటా ఆ కింద కింద తెంపరాదు ఏం రాదు
ఆకుదేవాలా మీకు బంగనపల్లి కాయ స్మెల్ వత్తాంది నాకు పైన లేత ఇగురేసినాయిగా
అవునా
ఆకులు తెంపుకోని స్మెల్లు జూత్తానా
ఊహూ మేము కూడా ఆ ఈ పండుగ అయిపోయినంక ఒకసారి మా ఆయనకొకళ్ళు తర్వాత హాలిడేస్ కి ముందు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయి రావాలి ఎందుకంటే పోయిన సారి వాళ్ళ ఇంటి కాడ పొయ్యి మామిడికాయలు తెంపు కొచ్చినాం మేం బొయ్యి
అవునా
ఊ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడు ఆ ఆడబి డ వాళ్ళ ఇంటికాడ పెద్ద మామిడి చెట్టు ఉంటది వాళ్ళు దానికి కావాలుండరు ఏం ఉండరు వచ్చిపోయేటోళ్ళు ఏమంటారు దార్ ట్లనే ఉంటది చెట్టు వాళ్ళు తెంపుకోరు కాయ్ ని ఊర్లున్నోళ్ళందరూ తెంపుకుంటరు దాన్ని ఆ చెట్లు ఫుల్లు పెద్దగ ఉంటంది చెట్టు ఒక్కొక్క కాయ అయితే ఇంతింత లడ్డు ఉంటుంది అసలు సూపర్ ఉంటది మళ్ళీ తీయ్యగా ఉంటది మస్తుంటుది
ఆహా
బావుంటాయి కాయలు మా పండు చిన్న ఉన్నప్పుడు మేము పోయినం పోయిన పోయిన దాని పోయిన రంజాన్ అప్పుడు పన్న రంజాన్ అప్పుడు పోతే ఇ కొను మిల్స దంకొచ్చుకొని అ పచ్చ తుమ్మి చిన్న చిన్న వేసి చిన్న చిన్న పచ్చడి చిన్న చిన్న ముకులు పచ్చడి ఉంటా జుడు న జీడి మామిడి పచ్చడి జీడి మావిడు పచ్చడి పెట్టుకున్నా
బాగుంటది జీడి మామిడి జీడి మామిడి కంటే ఏమంటారు పచ్చిగా కాయ కాకుండా మచ్చిగా పండుగ కాకుండా మిడిల్ సైజ్ ఉంటాయి చూడు అప్పుడు ఎవరైనా రాలతా నేను వాళ్ళు వీళ్ళు ఇస్తారుగా
ఉ
అవి ఏం చేసేది మా అమ్మ మిక్సీ పట్టి తాళిలింపులు పెట్టేది బా చె చట్నీలలా సూపర్ ఉండే దోశాలలో అనేది ఇంకా మస్తుంటది
అవును వై సార్ మళ్ళీ అడుగు చెప్పి ఈ రంజాన్ అయిపోయినాంక ఒక పది పదిహేను రోజుల తర్వాతకి ఇట్లా చూసొస్తామని పోయి తెంపుకొని వత్తాం వాల్లిగా వదిలిపెడతారు ఆయన ఆ ఊర్లో పాట ప్రతి ఇంటికి ప్రతి మామిడి చెషట్టు ఉంది ఒక్కొక్క మామిడి చెషెట్టు ఉంది
నేను మీ మావయ్యకి మంచిగా చెప్పిన ఆ ఏమంటారు ఆ నిమ్మ చెట్టు పెరిగే దగ్గర ఒక మామిడి చెట్టుది ఈ ఈ మామిడికాాల కాకుండా మావి కాకుండా కుండా అమ్మూలా ఎండాకాలంలోది ఇస్తారుగా ఆ పిక్కల ఎ చెత్తాన అ టూ ఇటు ఎత్తే ములితే పీకి చెట్లు పెట్టొచ్చు అన అయితే పోయిన సారి ఎన్ని నాలుగుఐ ఆరు ఏడుో ములిసినయి ఆయన పీక్తా అన్నాడు ఆయన పీక్ కలే నన్ను పీకనీలే
మ సందులో ఒక టైం కానీ అది కోతి తినేసింది కోతి అది పంది కొక్కు తోడింది దాన్ని
అసలు ఆడ పెడితే ఆ ఇప్పుడు నిమ్మ చెట్టున్న దగ్గర పెడితే మస్తాయిది మంత మంచిగా పెద్దగా పెరుగుతుంది మళ్ళా షో ఏమంటారు ఇల్లు కూడా అట్రాక్ట్ కడుతుంది ఎందుకంటే ఇటు ఇల్లు అటు సైడ్ చెట్టు కదా
నీ వాయిస్ మొత్తం నాకు ఇనిపిత్తింది తెలుసా నువ్వు ఆడ నిలబడి మాట్లాడేది
మొత్తం కమ్ముకుంటది
ఉ
ఏమ సూడాలే ఈ ఎండాకాలంలో అట్లంటి మామిడికాయలు ఉంటే మంచిగా దాన్ని తీసి ఆ పిక్క సపరేట్ పెట్టనే నాట్ దాంట్లో మోల్కెత్తుతా
ఎ నన్ ఎమంటారు ఆహా కాదు కాదు అమ్మా అమ్మ ని చెప్తా కదా తియ్యటి మాడికాయలు దేత్తం గ అప్పుడ ఏం చే అతన అంటే ఈ ఏమంటారు ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టిలో కాకుండా ఆ సందులో మొ మొత్తం మట్టి దువ్వి మట్టిలా పోత్త పోస్తే చెట్లు మొలిసి నే మసినయితే నువ్వు మీరు రెండు తీసుకోర్రి మేము మూడు రెండు తీసుకొని మేము ఎడుక
అవునవు మా పండుగకి టైపోతుండి ఎందుకు కావచ్చు
ఆ
ఊకే టాయిలెట్ పోతాంది ఎందుకు కావచ్చు
టాయిలెట్ పొత్తండా
మళ్ళీ పోషిండు
ఆగా అమ్మని అడుగుదా సారీ
ఏమో వేడయిందో ఏమో
అదే అదే ఎమన్నా పెట్టామంటదో అడుగుదం
వేడైందో మరి ఇంతసేపు ఎక్కువ వాటర్ తాగిండుగా
మరి గన్ంతగాానా వదినకు పూసేది
ఏమొ ఇగ ఆదుకుంటండు డ్ హు ఆ చెెట్లు విట్టాలే అ నిమ్మ చెట్టు కూడా ఇప్పుడు మాకు అప్పుడు పెద్దగా అయింది పూత పూసే టైం కి చచ్చిపోయింది తమ మాటలిని మేము ఉప్పు పోషినం చచ్చిపోఇంది ఉప్పు పోతే చచ్చిపోయింది ఇగ ఇప్పుడు మళ్ళీ దానంతట అదే మా గులాబ్ చెట్టు ఉంటది రెడ్ రోజ్స్ ది పింక్ పింక్ రోజ్ తి
అ
హు మ్ దానికి అవుతుంది మంచిగా దానికింద మంచిగా అవుతుంది ఇంత కొంచెం పెద్దగా అయింది చెయ్య అంత ఇంది ఇగ అది మెల్లగా తీసి దాంట్లో పెట్టాలని చూస్తాను
మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టకూడదు ఎందుకంటే ఆ మట్టికి దాన్
మళ్ళ ఆడనే బేడతే ఆ మట్టి అది మొత్ మొత్తం ఉప్పు గిప్పు మొత్తం డిజాల్వ్ అయిపోయింది కదాంట్ల అక్కడ అక్కడ మల్లె చెట్టు పెట్టినాం మేము అదే ప్లేస్ లో కానీ అది ఈ గురు రా అట్లేద్దానికి రోజు వాటర్ కొట్టినా
రాదిగాది ఎందుకంటే ఆ ప్లేస్ వరకి మట్టి పోయమను మట్టి పో ఇప్పుడు అది ఎర మా కుండ పెటిన జూడు
మ్ మ్ మ్మ్
అది బూడుపు బూడుపూరి బూడిపి ఆ ఎర్రమట్టి గిన్నె పక్కకి మళ్ళీ ఇంకొక బొ అది దాడ పెట్టిరి పెట్టిరునుకో ఎం కదూ
మట్లషట్టు అయితే ఈ నుంచి తీసుకొని పోయి ఆడబెట్టాలి మన వాళ్ళ ఎప్పుడు పుసుకుని వచ్చి మళ్ళ షట్ కోశేత్తరో తెలువదు
అవును నిను ఈసారి కాదు నిను ఈసారి మ మా అమ్మమ్మల్ల ఇంటికి అడిగిపోయి నేను మల్ల చెట్టు తెత్తా పెట్టుకుంటావా ఆ
డబల్ మల్లె ష్
ఆ అదే అదే మరి సెంటు మల్లె డబల్ మల్లె గాని సెంటు ఆ స్ప్రేయ్ స్మెల్ వస్తది
మ్ హు నేను ఈ తాతిల్ల ఇంటికాడ కూడా విీరజాజి పూల చెట్టు ఉంటుది చూడు
మీరజాజపూవ్వు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు పాములోత్తాయ్ అది ఉం అంటే మాకు ఒకసారి పా పామొచ్చింది పామ్ వస్తే మా అమ్మ పీకేసింది తెలుసా
అవును దాని స్మెల్ సూపర్ వస్తది
ఏమంటారు వాళ్ళ ఇంట్లో ఉంటే మనం బోయ్ తెమ్ పోయి తెంపుికొచ్చుకుందాం కాని ఏమొద్దు
అయినా ఆమె ఎంతకుమనే అంటది ఎప్పటికి వద్దన్ ద్ద న తెంపుకో తెంపుకో అంటది ఉ అవున దాని అయితే సూపర్ ఓస్తది
పాములు ఓతయంట అంట ఆ స్మెల్కి
సర్లే మరిగ బాయ్
బాయ్